ఆ ఇందానే వేసినా మళ్ళీ
అవున
ఇంకా హైలైట్ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళది ఉంటది అమ్మమ్మ ది త అమ్మమ్మ ఒస్కోదు గట్లంటన్నవ్ ఏందే అంతేగా
అక
దాని తెల్వదు పిచ్చిదంటది నిన్ను ఎళ్తే నిన్ను జూస్తే అర్థమయిద్ది అల అనగానే అమ్మమ్మ దిట్టేది కాని అమ్మమ్మ మోహం అంతా మాత్రం ఆలగేది ఆ
అమ్మమ్మ ఏ పండుగ కూర్చి ఏడ్చి కాళ్ళు మొక్కుత బిడ్డ ఒపెరమ్మ
అనావనుకో
మనం ఉన్నా అని పోకుంటా పాపం ఏ బాబు మళ్ళ ఎవరు వండుకుంటారు వాళ్ళు అని ఎపోపె
ఉన్నాళ్ళు ఉంటే అట్లాగే ఉంట్ ఉంటది ఉన్నోళ్ళు ఉంటే ఘోరం అక్క కొచ్చ అయిన అన్డొచ్చ్ సరే అన్నం కూర వండి పోవల గినూగీ సర్లే అని ఎస్పోవాలి అదే వేరే వోళ్ళు ఉంటే చూడనిస్తార పిల్వరు బోతు అంటే వచ్చిద్దే
అంతే కద
మ్మ్మ్
చేస్తలేదు బాన గోగ్ మెట్టెల్ జేయించు అంటే చేయించ లేదు అంటది తీర వచ్చి దీని పైస ద చేయించుకుందం బిడ్డ అంటే నాకు ఇప్పుడే ఏం వద్దు అంటది
అన్న మొన్న అంటది కదా అన్నో చేస్త చేయించుకో చెయి తిన్నగ డబ్బులు ఇయ్యవు మూట తీయ్యవు మూట దియదు నాకు ఇయదు న చింతకల సమ్మక్కాలంట అంటానవ్ గానీ అంటది కేే బేట్టి
కేస్తానవ్ బోతనికి ఏమైతది మరి
అట్ల బోదీ ఇగో సాలు
మ్ పోవు మలా అంటా
ఆ అన్నర్యెప్
ఇంక పాప కూడా ఇంక పాప కూడా మొన్న ఫోన్ చేసినప్పుడు అటు ఉపరవల్లి ఓ మునుపు ఫోన్ జేత్తే అ సరసక్క దగ్గర ఆడ్నే ఉన్న గద పట్టీలు చేయించాలి తీసుకోన్రా వచ్చి ప ఇగ పెళ్లి జూసుకోవాలి పట్టీలు చేయిచుకున్నవ అన్నది సరే అను ఉన మళ్ళా పోయినక పెళ్లి పోయం కదా మ చైతన్య పెళ్లి
ఆ
పోయినంక బాబుని దీసుకొని పోతాం అనుకున్నా ఈ లేప్తే నే నే ఇంటి కాడ ఉందును కూలీ పోనవసరం ఇదిగో బోయిన రాంగనే పోతే ఏమైంది బాబు తీసుకొని స్టేషన్ పోయి ఇంగ రెండు వేలు పెట్టి తెచ్చుకుంటే ఏమైంది అన్నది సరే అనుకున్నాయే లే ఇప్పుడు ఎం తీయదు తీయె రేప్ మన ఎత్తుకెళ్ళి ఎకరం బోస్ యందెన పెళ్ళి అయిపోయి తెల్లారి ఇటు వచ్చేటప్పుడు బాబు ఇంటికన్నే ఉన్నాడు బాబ్ న్నడిగి కొసు తెచ్చకో పో నీ బిడ్డకు అడుగు పో అంటాది అయితే నువ్వు ఇంటికాడ్నే ఉన్నవ్ గ నువ్వు నీ బాబు పో తే పోరాదిరే అని అంటే ఏ ఇప్పుడు ఏమవుతది తీమ మళ్ళ ఒసారి జేస్త్రు తీమంటే
సరిగ్గా కద రాయ్ బుద్ది చెబుద్ది గాదు
ఆ ఏ వద్దు తెవద్దు ప్రసలే మూడు మీలో ఎవరు ఫోన్ గ రాయే మళ్ళ ఏత్తే సిగవో తక్కువయినప్పుడు ఏం చేస్తాయ అని చెప్పలేక వచ్చంది అని నాకి జేయించ బుద్ది అయితది గాని ఫైసలు భయంతో ముద్ద కూత దిగదు
ఒక నాలుగు వేల ఐదు వేలు లేనింది మనిషి మనిషి లేక్క ఉండది ఇగ
హ ఉండాలి
వెయ్యి అసలు నువ్యు ఎటన్న బోతే వెయ్యి రెండు వేలు
అక్కడ పైసల్ లేవ్వు లేవ్వు అంటది మన్నా యస్తీ కూడా పైసల్లి కడ ఇక్కడి అని బాబా అంటే ఆహా ఓ అసలు మా అమ్మాయి కూడా ఇచ్చింది అని అంటాను
ఆ
ఆన్నే కూచుంటరండి పిల్లలు ఇంతసేపు చూడల్నా నువ్వు ఇన్నే కూర్చున్నావ అమ్మా వాళ్ళు పోతే వాళ్ళే వత్తరు ఎందుకు వర్తానే అంటే వినిపించుకోదు ఎవ్వరి పిల్ల వాళ్ళే పట్టుకొని తిరగలె మాకు ఎదికు ఇద ఆరాటం
అంట అంటది ఇప్పుడు అంటనే పడాక ఎప్పుడు వస్తారు అంటనే ఉన్నది ఇయాలా ఫోన్ చేసి
ఆ అంటది మళ్ళీ అడిగిపోతే ఆ ఇంటి కొత్తే కొద్దిసేపే మురిపోవు బంగారం ఎప్పుడు వచ్చిన బంగారం అన్నది క కాళ్ళు చేతలు కడుకో పిల్సి వచ్చి రాంగానే ఫోరన్కున్నా వాడత పోగిందిసి కాయ చెతానే అది అనుకుంట వత్తది
అంతే అలాగే ఎట్లా అంటే ఇట్లా పోయట్లా ఇప్పుడు పోవాలి త రేపోత్తడానికి ఎమ్మట ఇంటికి రావాలి అట్లయితే సంబరం ఉంటది రెండు రోజులు మూడు రోజులు అంటే మనిషి మనిషి ఎక్కువ ఉంటది ఇక
ఇంకెప్పుడు పోతారు
ఆ ఆ ఫీలింగ్ అట్నే ఉంటదిగా ఇ మన విధం పై మాటకు ఉంటాం అనుకున్నా ఉంటాం అనుకున్నా అంటది
రెండో రోజు పోతానికి ఏమైతాంది
ఆ ఈ ర ఫోన్ చేసి అంటను కదా ఆ రికార్డు అది ఫోన్ చేస్తే మరి పెళ్ళలికి వస్తారుదా అట్లేద మరే అంటే నేనేడ వస్తా రేపు దగ్గర అయితే వత్త అని అని నేను అన్న
ఉమ్
ఏంటంగా రారదు పెళ్ళికి అన్నది రానంటే ఎట్లా పండుగ వత్త అనుకుంటావని అని అన్నది పండక్కి నేను అసలే రాను నేనంటే ఎందుకు రావు ఓ రా పండకి రాపోతే ఎట్లున్ ఉంటదే రావాలి రెండు రోజులు ఉండి పోవాలే అంటే నువ్వెడి పోతావు అంటే తోటలోకి పోతా అంటది నేను తోట ఆ తోటని పోతా రెండు నుండి పోతా పోవా అంటాంది ఈ పండుగ ఏం పోతాం ఇంకేమంటదంటే అప్పుడు తోట మీరు వస్తే ఇంటికాడ వాని చుస్తానా అప్పుడు దాకపోతేనే ఉంటే తోటనా అంటాంది
ఉ అంట పాది
దా ఆ పాప చూడ్డానికి ఎండలకు మస్ తిరుగుడాయతా అంది ఎండల ఎల్ తిరుగుతరో తిరిగంలే అని అన్న రాము ఎడత్తం అంటే రారదు రారాదంటది రాము అని చెప్పిన ఇగ
ఉ మా కూడ ఈసారి ఇదే కద ఫస్ట్ సార్ పాండుగ కూడా బ పోదల్చుకోలేదు ఇగ ప వేత్ మళ్ళీ ఈ పండుగ పో అంటే ఇడిసిరా అని చెప్ప ఇగ అవసరం లేదు
ఏ ఏడున్న గది ఏడున్నా ఉమ్ ఏడున్న వచ్చి చూడు రాకుంటే మను సొంతంగా పెట్టుకున్నాం కర్చూ ఆడ వాళ్ళు పెళ్తారు అంతే తే దంగానే చేకపోయినంత పొందం కాదా
ఉ ఇ మళ్ళ పచ్చసారి కదా కొంచెం మనమే చేసుకుంట బెటర్ అనిపి రియం
ఉ అయితంది
ఉ
ఘోరంగా ఉన్నది ఇగ మన ఉగాది పచ్చడి చేయనంటది ఈ ఉగాది పచ్చడి చేస్తే మాకు చు మామ మామారు చచ్చిపోయినంటది ఇగ మళ్ళ పచ్చగా ఉండదు ఏం ఉండదు ఓ తినుడు తాగుడు కేమ
హ
ఆ అది చేర ఇది చెర అని ఏంటంది కామనీ కాాలది మొత్తం అలవాటు అయిపోయింది మొత్తం పాయింట్ టు పాయింట్
అంతే ఇగ
ఇప్పుడే యిట్లుంటే రేపు పెళ్లి అయ్యాక ఎట్లుంటారు
సా మ్యాచింగు వర వాడ ఇష్టమ ఏ ఫోటోలు చూస్తేని ఇంటికి చూస్తే ఏమైతని నా నచ్చింది అంటాను ఇంటికి పై చూడాల్న్న ఫటోలో చూలేదా అంటాడు
ఇప్పుడే ఇట్లు ఉన్నారంటే ఇల్లుు రేపు వని పెళ్ళి అయితే పుసుకుని అలా కోడలు వీళ్ళని మంచిగా చూస్త కున్నానుకో ఇయ ఇల్లు మనం మాటినరు మన జోలికి రారు ఇ మనం మటించుకు పట్టించుకోరు
పటిచు
ఇప్పుడన్నా పదివేలకుకి ఒకసారి చేస్తాను ఫందున్నా అప్పుడు నెలకోసరి కూడ ఏనడుస్తుంది
ఇప్పుడు పిల్లలు సినిలులు ఆవిడ చేస్తా పెద్దవాళ్ళ సిని చేతారు
ఏం పని పోదులేరని మనం తతానికి చెయ్యాడా
అప్పుడేమో ఏదో కొంచెం కోం పిల్లలు పెద్ద ఏద
అవి కూడా మనం మంచిగా వెలా చెప్పేది కూడాగానీ ఇ మన చేయలేని పరిస్థితి కదా అట్లా చేస్త చేయగల చేయలే అని పస్లు ఉన్నాం కాబట్టి చేయలేకపోతాండి
ఉ
ఉ చేయయాల్సిన టైమ్ మంతే చలు వగ్రోజ టయినా స్కూలికనే పోతాంలా
అప్పుడు కూడు కాబట్టి కొంచెం ఇటువాడి దిరగ బుద్ది అ ఇటు మా ఇంటికి ఒకసేపు ట్ రెండలట్లా ఒతరయా
ఆ
యాభై తరు కూడా ఉంటది వాళ
అంతే తిరుగులో ఉంటుంది తిరుగుతూరు లేదు కానీ
మేము వచ్చేది ఎట్టు ఇ మామ నే గయాలంటే మామగంటే ఎక్కువ అత్తది కావచ్చు వెట్టుంటదో ఎట్ట తిట్టుకుంటరో ఏం చెత్తరో
ఇగ ఎట్లుంట్రో ఇగ
ఊ
చూడాలి ఎట్ల ఉంటరో ఆమె అసలు ఎవరిని భరించదు ఆమె ఎట్లా భరిస్త కొడుకుని బరించది బిడ్డని బరించది ఎవరిని భర్తను కూడా భరించలేదు
గ గులింటది కొచ ఉంటద
మనం పని నీట్టిగ చేసినట్టు కొంచెం నీ మంచిగానే ఉంటదిలే కాని ఇక బాగా నీట్టిగ చేసినట్టు ఇంకా వచ్చిన న నెట్లే పెడతా ఉంటది
అంతే మరి చె పని శేత్తలేరంటది తిరి చేసానికి ఏమద్దు నేను చేసుకుంట తీ అంటది
బట్టలదె హైలెట్టు ఏటన్న ఉరికి పోయి రా ఈమెనే ఉరికివోయే పొంగనే బట్టలు బాయ్ బచ బకిటెడు బట్టలు పెడతదే నే పిండుత పిండక్కు అని కూడా పోతదే నాకు గుర్తుకు లేకున్న అది గుర్తు చేసి పోతది అన మాట పిండమని
అంతేవర
ఇప్పుడే విండు నేను వ కొంచెం కన్నాంట ఇద రిటర్న్ల పిండకు పిండకు నువ్వు నా కోసం ముట్టుకోనే ముట్కోకు అంటది ఒచినంకా బట్టలు విండకంటే విండినవ్ కదా వినినవ్ దేనికి విండినవ్ ఆ నువ్వు ఇడికి వచ్చినాక పిల్లల చూస్ సుకో మా పని ఏం చేయకుంట గానీ మీ పిల్లల్ని చూసుకొని మంచిగా అలా తినిపించి మంచిగుంచుకోగని పనేం చేయకుండా చేయకుండ ఉంటది అ కురగయలు దెత్తవ ఇవే అంటది లేకపోతేనేమో ఇంక నీళ్ళు వోత్తవా అంటది ఇంకేదో చేయి అంటది
కాదు ఆ పని చేయకుండ ఇంటికాడ ఉంటే పొద్దుందాకా ఇంటికన్నె ఉంట గీ పని చేయలేదంటది
చేసుకొని చేసుకొని మరి మాట్లా కూడా కొంచెం కొంచెం పనిలేదు కానీ కొంచెం ఎంతైనా సుఖం అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఒళ్ళు బధకం అయితది ఎవ్వరికి
పొద్దుగాల రే అంతా ఆటోమేటిక్ సేమ్ పని అక్కడ కూడా కని పొద్దుగాల లేవం నువ్వు ఒక ఎనిమిది తొమ్మిదిటి దాకా పడుకుంటాం గంతే
అప్పకే ఎన్ని సార్లు ఇచ్చాంగా మంచిమేనా ఇప్పుడు దాకా వన్నారా మీ ఇంటికాడ గిట్లనే వన్నారా మీ ఇంటి కాడకిట్ల వన్నారా
హా
ఆ పిల్ల నే మడిగి ప ఏడింటికి పంపిస్తాను అంటో అని ఓ అమ్మా గులి గులి గుగు దెబ్బ మాసా
అవును
అంటనే ఉంటడు అట్ల అంటనేే ఉంటాడు సరే తీ అనేసి అంటనేే
అంటేనే ఉంటం మనం బడదనే ఉండాలి
ఉంటాం కాని ఏ చెప్పినా మన మంచికే కదా అట్లానె ఊకుంట ఇగ వా దానికి మంచిగ చెప్తరు వాళ్ళు గనీ మనం మంచి కోరుకునే వాళ్లే కదా కాకపోతె ఫస్ట్ నుండీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీడిమో లేకపోతే ప్రైవేట్ లో చెరిపిచ్చటమో దాంట్లో ఏస్తే మనం సెటిల్ అయి బాదుండేది నాకు
మ్మ్
చదువు సక్కగా లేదాయే ఏం లేదాయే ఇప్పుడు చదువు ఎగ్జామ్స్ రాయి రాయీ అంటే ఏమని రాత్తవ్ ఏం లేనప్పుడు మైండ్ ల
ఎగజా దాంగా వస్తా డిగ్రీలా ఉ జా
అన్ని ఫేయిల్ అయినా ఇంటర్ వరకు సక్కగా అయిను ఇంటర్ వరకు అవి సరినే వస్తాన్నాయ ఏయోద్ తనేే
అకార
ఇంకా కరోనా టైమ్న్నా సాధకం అవుంది టెన్త్ క్లాసు అత నా మాస ఎక్వ
ఆ అప్పుడోలకే తారు పోస్ ఆఫిస్ జం
ఇప్పుడు అన్ని పోస్ట్ ఆఫీసులు వాళ్ళకే వస్తానే ప్రతి సంవత్సరం అప్లై చేసినా రానే దాట్లే రాయ ఈ సంవత్సరం అంటే ఎవడతడో సూడాల గాఢంగా మొక్కుకున్న దేవుండయ వాళ్ళ వస్తే మాత్రం మంచి ఉంటది ఐదు వేల రానిి మూడు వే రాని నాకతే
ఇ ఎంత ఒకటిం ఒక ప పప్పు
ఆ పనంట నిలకడ ఉండాలి అంటే ఊళ్ళో మనకన్న వాల్యూ ఉండాలి మ్మ్
కట్టే టైం దగ్గర వాడు
ఆ చూస్తాను
అ